ఆ
ఏం చేస్తున్నావ్
ఏం లేదు
ఉ ఏం లేదు తిరుగుతున్న అటు ఇటు బేవర్స్ గా
హు ఇందాకేదో చెప్తున్నావ్ పిడిఎఫ్ ల గురించి
ఏం లేదు అదే నోట్స్ అన్ని పీడియఫ్ చేస్తా నార్మల్ గా సర్టిఫికెట్స్ అయినా నోట్స్ అయినా అన్ని పిడిఎఫ్ చేసి పెట్టుకుంటా ఫోన్ల
ఆహా
మాకు ఎట్లా తెలుసా నోట్స్ ఇస్తారు క్లాస్ల అందు కే అన్ని నోట్స్ లా రాయాల్సి ఆస్తాది
మాకేమో నోట్స్ రాకపోయినా ఏమి పట్టించుకోరు మేమ్ అసలు నోట్ సే రాయము
ఏందంటే డిప్లొమా నుంచి కూడా అంతా నోట్సే టెక్స్ట్ బుక్ అంటే లేదు టెక్స్ట్ బుక్ చదువు తా అది చదువుతా టెక్స బుక్ అవైలేబల్ టెక్స్ట్ బుక్ లేకపోతే నోట్ సే ఇగ అప్పన్ను చెల్లి నో
టీవీ ఎయ్యవా నువ్వు అసలు
చేస్తా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే చాట్ జిపిటి టేక్ పోతే,
మ మొత్తం మా అద మాకు మా, కసలు కాలేజీలో ఏం చెప్పారు మేము చార్జిబిటే, మీ నోట్ సే రాయము అసలు నోట్ బుక్లు పట్టుకో ఒక ఒక్క బుక్ పట్టుకపోతా,
అదే మా ఫ్రెండ్ కూడా అట్లనే తీస్, వే ఇంకా చిన్న పిల్లలాగా నోడ్స్ రాస్తున్నావే నువ్వు అంటది. నేను ఏం జయలి ఇంకా అరే కాలేజ్ వి ఇస్తారు. మరే అన్ అన్ని మోసుకొని పోతాం బుక్, సు ప్రతిీ సబ్జెక్ట్ కి ప్రతిీ నోడ్స్ అ మా కాలేజ్ అంతే అ, నేనే చెప్తా నోట్స్ రాసుకుంటే ఏందంటే కొంచెం ఏమన్నా చదువుకోవడానికి బాగు, టాది అన్ని ఇంకా మేము కూడా రాస్తాం.
వాడు అన్ని వా ప్రతి ప్రతి టాపిక్ చెప్పాడు కదా కాలేజ్డు ప్రతి టాపిక్ చెప్ప,
ఏ చెప్తారు మా కాలేజ్ చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తారు ఎక్సా, క్స్ట్రా క్లాసెస్ తీసుకొని ఆ, మా హెచ్ ఓ డి మా హెచ్ ఓ డి ల్యాబ్స్ అన్నిీ క్యాన్సల్ చేసి, మరి క్లాస్ చెప్తాము లాస్ట్ టైము,
మాకు అట్లే హే మా మా మా మాకు, ఓకేమో జీరో పర్సెంట్ క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కూడా ఉండదు ఫిఫ్టీ పార్టీ కూడా చక్కగా చెప్ప,
అదే తెలుసు అన్ని కాలేజెస్ లో అంతా నేస్తానే కానీ మా కాలేజీ లో ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోొని మరి, చెప్తారు మాకు మాకు ల్యాబ్స్, క్యాన్సల్ చేసి ఇగ అట్ల ఇట్లా చెప్తారు అయితే ల్యాబ్స్ ఎట్లా మళ్ళా, ఇప్పుడు త్రీ వీక్స్ ల్యాబ్స్ క్యాన్సిల్ చేసిండనుకో వన్ వీక్ పెడతాడు ఆ లాప్, అవి వన్ వీక్ లో మేము అన్ని ఎక్స్పరిమెంట్స్ కంప్లీట్ చెయాలి. ఆ మళ ఎక్స్క్యూజ్ ఏమీ ఉండదు ల్యాబ్ల, అట్లా ఇట్లా అది ఇది అని అన్న ఎక్స్ప మన్స్ చదువు, కోవాలి అ నెక్స్ మన్స్ పర్ఫార్మ్ చేయ్యాలి,
మాకి అట్లా ఏముండదు ఏదో క్ మాకు, మాకు అట్లే ఏమి ఉండదు ల్యాబ్లు చెప్పియ్యరు ఏం చెప్పియ్యరు. ఎక్స్పరిమెంట్లు మాత్రం ఇష్టం వచ్చిన రాసుకోవచ్చు మైనస్ ఫైవ్ అవి ఉంటారు.
తంటయి చూడు ఇట్లా ఆఐవోటి అట్లా, కొన్ని ఇదే సాఫ్ట్వేర్ లాంటి ల్యాబ్స్ ఉన్నాయి అనుకో వాళ్ళు ఏం చెప్పారు అంటే సాఫ్ట్, వేర్ హార్డ్వేర్ మిక్స్ ఉంటాయి కదా ఐవోటి యాబ్ ఉందను. కో కోడు చాజిప్పి అడుతాం ఆ కోడు, రాసుకోని, ఆ అదే రాసుకొని మేము అది అర్ధం చేసుకొని టైప్ చేయాలి.
ఆ అర్ధం చేసుకో అర్ధం చేసుకోని తెలుగలో కొట్టుకుంటా ఎక్స్, పె నేను తెలుగు,
ఆహా మేమే నేయించుకోవాలి కోడ్ ని మళ్ళీ అ కాపీ పేజ్ చెయ్యొద్దు. ఆ ఇప్పుడు ముందు బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా టూ బ్యాచెస్ కదా ఒక బ్యాచ్ ఆ ల్యాబ్కి పోతే ఒక బ్యాచ్, చి ల్యాబ్ కి పోతారు కాబట్టి, ఒక బ్యాచ్ వాళ్ళకి అయిపోతది కదా వాళ్ళ దగ్గర నుంచి మేము అది రాస్, కోవాలి రాసుకున్న తర్వాతకి నెక్స్ట్ డేలా మాక్, క్లబ్ ఉంటాంది కదా ఆ అప్పుడు, అది ఎగ్జిక్యూట్ చేయాలి టైప్ ఖచ్చితంగా టైప్ చేయాలి మేమే అది కాపీ పేజ్ చేస్తాం. క్లంటా ఒక్కరు మళ్ళ అది మేమే
అంటే ల్యాబ్స్ కోతమా
చాట్ జిపిటి నీ యూస్ చేసి అట్లా ఇ ట్లా అది ఇది అని చెయాలి మాకు ప్రాజెక్ట్ అయింది చూడు మొన్న మిన్ని ప్రాజెక్ట్ ఆహా మినీ ప్రాజెక్ట్ అప్పుడు ఎంత తెలుసా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఈచ్ హెడ్
మాకేమో ఫ్రీగా చేపిచిరు అసలు ప్రాజెక్ట్ ఏం చేయలే కోడ్ వేరే సెక్షన్ నోని అడుకున్నాం అదే కోడ్ తీసుకుడి ఎగ్జిక్యూట్ చేసి వటికే మార్కులే చేసరు మేమైతే ఏం చేయలే
గట్లా కాదు అసలుకి మొత్తం ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ చెప్చిర అది ఏం లేదు అది మాకు కొచ్చు అదంతా మాయ ఐఓటి బేస్డ్ ఆ అయిఒటి ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి చేసినాం అనమాట అదే మీ నేను అన్న ఆ నేను అన్నా సరే అది మాకు కూడా తెలుసు మేము చేయగలుగుతాం మేము మా మాత్రం చయి చెం యూజ్ చేసుకొని చేయలేమా మేము దానికి అంతంత మనీ వేస్ట్ చేసి అంతగానం కట్టాలా అది ఇదనీ మేము అన్నం అంటే హెచ్వోడి రూల్స్ ఒప్పుకోగదమ్మా
కాంపనెంట్స్కి కూడా మూడు వేలు కావు అవన్నీ వేస్ట్ ఎ
స్కూటమ్ ఓన్లీ మేమే చేస్కటం ప్రాజెక్ట్ సింగిల్గఅని అంటే అది ఆ ఏమన్నారు చేసుకోండి ఇండివిజువల్ చేసుకో కొండి కానీ త్రీ థౌసండ్ ఫై్ండ్రెడ్ మాత్రం మీరు కచ్చితంగా కట్టాలికదా
అంటే మీ కాలేజ్ మీ కాలేజీనికి ఇంత కమిషన్ ఇస్తారు కదా అట్లా
ఆ కని పైసలు పైసలు మాత్రం మేమే కట్టలంట
ఎత్తుకుపోయిన ఇగ వాడు బాగు వాడనికి మనని బుగ్గ చేసి
హ్మ్మ్ అందుకే మేము అవసరం లేదనేసి సప్పుడేక ఊకొన్నమ్ నెక్స్ట్ టైమ్ ఏమన్నా ఏ ఆ మళ్ళీ ఇట్లనే ఆ ప్రాజెక్ట్ చేయాలి అట్లా ఇట్లా అది ఇదనాకో ఇగా మె మాసలు ఒప్పుకోమ్ ఒప్పు ఇగా నెక్స్ట్ ఐం ఫైవ్ థౌసండ్ అంటా మేజర్ కి
మేజ్ ఐదు వేలందకు వేస్ట్ మనం చేసుకుంటే బెస్ట్ దాంతో పోల్సుకుంటా ఆ
వాడి కూడా చేసి చార్జి డిపి యూ చేసి ఇవాళ ఏందంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఏం కాదు ఇండస్ట్రీ
అదే అల్ జస్ట్ ఫ్రెషర్స్ అట్లా వా బాడింత కమిీషన్ ఇస్తా అంటాడు కమిషన్ తీసుకుంటారు ఇళ్ళు కమిషన్ తీసుకొని ఇట్లా చేసేస్తార అంతా పడుతుందా వర్షం
ఆ
పుల్లు పడుతుందా వర్షం
పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయితు బట్టన
అంత మబ్బుంద
ఉంది సడన్ గా వచ్చింది మబ్బు ఫుల్ల్ ఎండ కోట్టింది పొద్దున
మాకు ఇంకా ఈడ ఎండనే ఉంది ఇప్పుడు మళ్ళ ఎండకోడుతుంది
ఉమ్
మీదిక్క
ఆహ లేదు మీకా
మాదికు ఫుల్ ఎండ పడుతుంది మీకు మంచిగా వాన పడుతుంది రోజు
రోజు బ నిన్న ఆ మొన్న కూడా కొంచెం చల్ల చల్లగుండె
ఏ తు
మ్
మీ మీకు రోజు మంచిగా వర్షం పడుతుంది రోజు చల్లగా ఉంటుంది మాకు ఎండ కొడుతుంది నైట్ చుక్కలు కనిపిస్తున్నాయ్ ఉడుక పోస్తుంది ఉమ్
మొన్నటి వరకు ఎండ ఎట్లా కొట్టిందో నేనైతే అక్కడ ఉన్నప్పుడు వెదర్ బ్యాలెన్స్డ్ ఉండే అక్కడ అసలే ఎక్కువయినా ఎక్కువ వర్షం ఎక్కువ చల్ల అసలు లేకుండ
అవును
మోడరేట్గా ఉంది వాళ ఎప్పుడు అట్లనే ఉంటదట
ఎందుకట్లా అక్కడ మాత్రమే అట్లా
ఏమె మరి అంటే అక్కడ అక్క వాళ్ళు ఉంట టారు కదా వాళ్ళ వాళ్ళ నాడితే చెప్పరా అంటే నార్మల్మ్ మా హెచ్డు ఏం చెప్పిండు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ చాలా టెంపరేచర్ ఉంటదమ్మా మీరు జాగ్రత్త ఉండండి అంటే మేము బయ ట అమ్మా అవునా అను ఎండకి ఎండ
అడకు
ఎంతైనా ఎక్కువ ఉంటది అట్లా ఇట్లా అని చెప్పారు ఆ ఆయన చెప్పిరూ ఇంకా కొందరు కూడా చెప్పరు వేరే వాళ్ళు కూడా చెప్పారు అంటే మేము అట్లా అనుకునం అస్సలు ఏం లేదు వర్ష చె పడుతుంది ఎండ పడుతుంది అన్న అయితున్నాయి ఆడ మేము పోయిన తర్వాత అక్క వాళ్ళ అడితే అట్ల ఎప్పుడు ఉండదురా అట్ల ఎవరు చె పిరు బ్యాలెన్స్డ్ ఉంటది ఇక్కడ ఎప్పుడు కూడా అనేసి అన్నారు
వాళ్ళు ఇంకా చేస్తున్నారా మీ ఫ్రెండ్ ఆమె ఎవరో
లేదు వాళ్ళ అందరు వచ్చే అందరికి వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ గ్యాప్ నేను వచ్చినా దాని తర్వాతకి నెక్స్ట్ వీక్ వీళ్ళందరు వచ్చారు దాని తర్వాతకి ఇంకా ముగ్గురు వచ్చిన లేదా వాళ్ళు కూడా నిన్న మొన్నొచ్చేసిండ్రు
అదే నీతోని మీ కాలేజ్ వాళ్ళు అంటారా నేను నీతో ఒక ఆ ఆంధ్ర అమ్మ చేసింది చూడు
ఆ వాళ్ళు చేస్తారు ఆమె బీటెక్ అయిపోయింది
ఇక మొత్తం పర్మనెంట్ కాదు కదా ఆమెకి అక్కడ
ఆహా కాదు కాదు కాంట్రాక్టర్ ఆమె కూడా అయితే అ బీటెక్ అయిపోయింది ఎక్స్పీరియన్స్ కోసం చేస్తుంది అమె ఇప్పుడు అంటా కం నీలో చేసి ఆ ఏమంటారు ఏంద అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తర్ కదా త్రీ మంత్స్ కి ఇస్తారండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆ త్రీ మంత్స్ కేహచ్
పోపోతే రాత్రి మంచిషినరస్తా అయిపోతు
మాకు పామిషన్ ఇయరు వన్ మంత్ కాలజకిి రాపుతే ఏమంటారు అటెండెన్స్ పోతాది కదా ఎయ్యాడు పర్మిషన్ తీసుకోకుడా పోయినాం కదా తిడుతడు ఎయ్యాడు
అదే అదే
కని మధ్యలో వచ్చి పోవడానికి అమ్మో అంత వీలే కాదు
వానుకో ఇంత అంతస్తే వాడు పొండి అంటడిగా
ఆ ఇగ ఐతే ఆ అక్క అడి అయితే ఆమ అంట ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకొని వేరే సాంసంగ్ ఇట్లాంటి కంపెనీస్ లో ట్రై చేస్తాదంట
ఆహా గ్రేట్ ఆ నాలెడ్జ్ అన్ని ఉంది గ్రేటె
ఏ అంత సీన్ లేదు అంత ఈజీగా వస్తాద అంత పెద్ద పెద్ద కంపెనీలల్లా
ఇప్పుడు ఆమె ఏం చేస్తది సోల్జరి సోల్రింగ్ ఆ ఏం చేస్తది
ఏ కాదు కాదు షోల్డంగ్ అక్కడ షోల్డ్రింగ్ వర్కే ఉండదు
మరి ఏం చెప్పస్తారడ
ఆడ అంతా ఏమంటారు ఇట్ల ఫోమింగ్ ఉంటది కనెక్టర్ చుట్టూ ఫోమింగ్ అన్ని మిషిన్సే లింక్ వెల్ ఐడియా ఉందా లింక్ వెల్ ఎస్ఎంటి మిషిన్స్ అట్లు ఉండే చూడు
మనల్ లింకువేల్ పట్టుకపోయిండ్లు గానీ ఆడ ఏం చుత్తారు మేము అసలు లోపలికి రాలే ఫస్ట్
అవునా మాకు మాకు లాస్ట్ డే చూపిచ్చిర్రు అసలు లింక్ వెల్ ఉంటాయన్నమాట
మేము లాస్ట్ డే మేము వచ్చినం లో
బయటనే ఉన్నది అది అయితే లోపల పెద్ద పెద్ద మిషిన్స్ ఉంటాయి మిషిన్ పరేటర్స్ అనమాట అంటే నిల్చొని వర్క్ పిక్ అండ్ ప్లేస్ మిషిన్ సోల్ట్ పేస్ట్ మిషిన్ ఇట్ల ఉంటాయి అన్నమాట దాని మా
అదే మాకు అయితే ఏం చెప్పాలే మీకే తీసుకోని పోయారు మీకే చూపించారు మాకు లాస్ట్ డే కూడా ఏమి చూపియాలే అయిన నేను లాస్ట్ డే వరకు ఉండాలే ఫస్ట్ నేను నేను లాస్ట్ డే వరకు ఉండలే అయినా కాని అప్పుడే నాకు కడుపుల నొప్పి వచ్చేసి ది అని వచ్చేసిన మీకేమో మంచిగా లోపలికి తీసుకోపోరు అన్ని చూపించుకొని వచ్చారు మాకు కూడా అట్లా చూపిస్తే బాగుండు
ఆ మీ మీకు లాస్ట్ డే రోజు జూపియాలే అట్లా
మాకేం చూపియ్యలే